ఏం చేస్
హలో అక్క తిన్నావా? లే
తిన్నాం. ఏం చేయట్లేదే నువ్వేం చేస్తున్నావ్
మీ నాన్న ఏం చేస్తున్నాడే
ఎక్కడ కొన్నరు? మ్ ఆనియన్గా ఆ ను తిన్నావా?
మ్ హ్
మీ ఎర్ఫోన్స్ హె నువ్ తిన్నావా?
ఆ
ఇఫ తిన్నావా నువ్వు?
ఆ తినను అక్క
ఏం తిన్నావు?
ఏం తిననా పప్పు అన్నం నువ్వేం తిన్నావ్?
మ్ ఎరువుల్లో
మ్ అ అమ్మలు అందరు బావున్నారు అమ్మ నాన్నర బావున్నారా? అ
బానే ఉన్నారు
బానే ఉన్నారా?
నీకే పండుగ అంటే ఇష్టం మాములుగా?
ఎంట అక్క?
ఏ పండగ అంట టేస్ట్ నీకు ఎక్కువగా?
నడి పయటలా పండగ అంటే చాల ఇష్టం నీకే పండుగకి ఇష్టం
మ రంజాన్ అంటే ఇష్టం అంటే మీరు ఎలా చేస్తారు అది ఆ పండుగ?
ఆ పండేగ ఏల రకామ్ అంటే నార్మల్గా చేస్తారు అక్క గ్రాండ్ బావుంటది అక్క పండుగ మ్ ఆ వే త మాకా అ
అంటే ఏ
ఎంత కా
ఏమి ఇవి నాకు తెలీదు
తెలీదా? అవునా చే ఎలాగా పండుగలు ఎలాగ అ
ఉహ
అ మీది ఏ ఊరు ఆ మీది ఏ ఊరు అక్క?
సైడ్ ఆంధ్ర సైడ్ మాది
ఉమ్ ఆ అ
నీకు ఏ కలర్ అంటే ఇష్టం?
నాకు రెడ్ కలర్ అంటే ఇష్టం నీకు ఏ కలర్ అక్క
నాకు
అ
యుఎన్.
ఉమ్. పడుతుంటే తిప్పలు.
ఉమ్.
తమ్ముడు పెళ్లి ఏం చేయన్. ఉహూ.
తమ్ముడు తమ్ముడు. ఏం లేదు.
యా.
ఎవ్వరు లేరు ఉమ్.
అక్కడ నేనా. ఆహ్ ఉహూ.
సెలవులు ఇచ్చారుగా ఈ హాలిడేస్ కి.
అవును అక్క సెలవులు ఆహ్ అదే స.
స్టడీ కంటిన్యూ చేయాలి.
స్టడీ అక్క. నేను దీంతో సెకండ్ ఇయర్ అయ్యంది అక్క.
ఉమ్ ఉహూ.
ఉమ్. నీకు నువ్వే స్టడీ అకు నువ్వే క్లాసు.
ఉమ్.
ఆహ్.
హలో.
చెప్పాక్క.
ఉమ్ అదే అంటే నిర ఏం లేదు.
వాయిస్ ఎట్ అదినా ఆహ్.
అట్టాచ్చ సరే.
వాయిస్ నాకు అర్థం అవ్వట్లేదు అక్క.
నాకు బాగానే అర్థ అవుతుంది నీకు అది వినిపిస్తుందా ఇప్పుడు.
ఆహ్ ఇప్పుడు వినిపిస్తుందాక్క.
ఆహ్ అదే మీరు ఎంతమంది అని అడుగుతున్నా.
మేమిద్దరము అక్క. ఉమ్ మీరేమంది అక్క.
మేమా అండి ఇద్దరమే.
అవునా.
ఉమ్.
మీ ఫ్రెండ్ ఏం చేస్తుంది అక్క.
ఆహ్ వాళ్లకు.
ఏమైంది.
వాళ్లమ్మోలు.
హలో ఆక్ట్.
వాళ్ళ అమ్మెళ్ళతో మాట్లాడుతుంది.
అవునా. ఉమ్.
అంటే పీసెస్ అంటె ఇష్టం లేక
ఎంటక్కా
ఏ నీకు ఎక్కడికైన వెళ్ళాలంటే అ
ఎక్కువ వరకు అలాంటంట
ఎల్లా
ఉమ్ మీ కక్క ఆ
ఉహు
అ
అదే వైజాగ్ బీచ్ చాల ఫేమస్ అని చెప్తారు
అరే హైదరాబాద్ చాలా ఇష్టం ఎల్లాల బయటికి
పడిపోతే ఎలా ఏ రాలే
ఉహు సరే ఎల్లినం కద లాస్ట్ టైం తెలియద